ఆ ఏం చేస్తున్నాం రండి
ఏం లేండి లేదండి కూర్చున్నాము ఏం చేస్తున్నారు
నేనై మా పాపకు ఫ్రాక్ గుడుతున్నా
అవునా తిన్నారా
ఆ తిన్నాను
మ్ హుమ్మ్ నేను కూడా ఇప్పుడే తిన్నా అండి
అఓ స
మీ రోజు టమాటా కర్రీ వండారు
అవునా
ఇప్పుడే తిన్నా
ఆహా మీకిష్టం మే మీరు సమ్మర్లొ ఎడికన్నా వెళ్ళారా ఇంట్లోనే ఉన్నారా
సమ్మర్ లో నేను నాకు అంటే మ్యారేజ్లో ఉంటే అటు వెళ్ళామండి యాక్చువల్లీ ఎవ్రీ ఆ అంతే దగ్గర కాదు ఒక మ్యారేజ్ ఏమో ఇక్కడ వరంగల్ లో కాని ఇది ఒకటేమో ఇక్కడ కొత్తగూడెం లో జరిగింది ఇంకా రెండు మ్యారేజ్ లేమో ఇక్కడే జరిగింది మా బాజి గాణ్ణి లేపు
ఉ
అంతే ఇగా ఆ అత్తమ్మ వాళ్ళు కూడా రమ్మన్నారు కగానీ ఇగ వెళ్ళలె టైం దొరకాలె ఇంకా మా అన్నయ్య కూడా అది ఏమంటారు వాళ్ళ బాబుది అది దేవుడి దగ్గర అది తీసారు
సున్నాతలా
ఉమ్
మ్ హు మ్ మీకు మంచిగా సమ్మర్ హాలిడేస్ మొత్తం వెసకాల సెలవులు మొత్తం మికు మంచి ఫంక్షన్లతోే మంచి ఇష్టమైన ఫుడ్ తోటి గడిపేశారు అయితే
అవును ఆ మళ్ళీ కొంద అంటే ఫుల్ ఎండలు కదా ఇప్పుడు అసల్ ప్రాబ్లమే అయింది ఇక
ప్రయాణం చేయడమే ఇబ్బంది గాని అక్కడికి వెళ్ళాక అంత ఇబ్బంది ఏమనిపించదు కదా
ఆ అంటే నైట్ టైమే కదా కొంచెం గ డే అంతా అంత వే నైట్ కి అంత ఉండదు కదా
అవునవును
అటే
మేము ఇక్కడ ఎండాకాలము మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా అన్నయ్య వాళ్ళ ఊర్లో బొడ్రాయి ఫంక్షన్ ఉంటే పండుగ ఉంటే వెళ్ళాము ఇక పండుగకు అందరు చుట్టాలు వచ్చారు అసలుకు పాప ఒక్కతే చిన్నదన్నట్టు
హుహు
మా పాప ఒక్కతే చాలా చిన్నది అన్నట్టు అందరు మా పాపను ఎత్తుకోవడము ఆ అసలు చెప్పకుండా షాపూ కు తీసుకెళ్లడం చెప్పకుండా ఆ తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళడము అలా చేసిసరికి నేను అక్కడ ఉన్న కొన్ని రోజులు ఉన్ననే రెండు మూడు రోజులు గాని అలా ఒక ఒక రోజు మొత్తం నా బిడ్డ మిస్ అయిందాన్న టెన్షన్ లోనే ఉన్నాను
అవునా
అలా జరిగింది
ఆహు
ఇక అంటే ఇక్కడ మళ్ళీ అది ఎగ్జిమిషన్ పెట్టారు ఆ కేళ్ళినాం ఇక నైట్గా అందరం ఇక మా అంటే ఇగ ఫాదర్ సైడ్ రిలేటివ్స్ అందరు ఫంక్షన్ కి వచ్చారు ఫంక్షన్ నుంచి వచ్చేటప్పుడు సాయంత్రం ఇక ఇంటికి రాకుండా డైరెక్ట్ అటే వెళ్ళం ఇక అది ఇల్దండి అని తింది పెట్టారు ఇక్కడ
హ
అయితే ఇక అందరం ఎగ్జి మిషన్ లో ఆ రోజు ఇక ఫుల్ ఎంజాయ్ చేసాం
హ్మ్
ఇది జాయింట్ విల్లెక్కినం ఇంకా అది ఏమంటారు ఫుడ్ ఐటమ్స్ అయితే ఈ సారి అయితే ఫుల్ చాలా పెట్టారు
అవునా
అవును ఇక కాస్ట్ కూడా ఇక బానే ఉంది ఇక అందులో
ఆహా
అది చాక్లెట్ బ్రౌనీ అవి ఉంటాయి కదా అవి ఇక అన్ని స్టాల్స్ పానీపూరి స్టాల్స్ పావు బాజీ
హ
ఇవన్నీ పెట్టారు
ఆహా
ఇక మా చెల్లి ఏమో ఇయర్ రింగ్స్ కొనుక్కుంది
హ
నేనైతే ఇక జాయింట్ విల్ అది ఎక్క
ఆహా
ఇంకా వేరేవి కూడా ఉన్నాయి కాగానీ ఇగ నేను అవ్వేం ఎక్కలేదు ఇంకా
అవునా మళ్ళీ ఇంకా అక్కడ కొన్ని స్టాల్స్ లో మసాలా పాపడ అని లేకపోతే కట్మిర్చీలని కట్మిర్చీలు మళ్ళా పునుగులు పావు బాజి చాలా ఉన్ పైకి అనేసి బయట ఉన్న వాటికంటే రేట్ ఎక్కువ ఉంటాయి
అవును ఎక్కువ ఉంటాయి పావు బాజి ఉను నేనైతే అది చాక్లెట్ది ఉంటాయి కదా బ్రౌని అది ఫౌంటైన్ లాగా వస్తది కదా అది ట్రై చేసా అదేమో ఫార్టీ రూపీస్ పెట్టారు నేను అది అంటే ఇప్పటి వరకు తినలేదు నేను
ఉ ఎంత అంటే అంత తినొచ్చా
ఆహా వనే పీస్ ఇస్తారు కానీ ఇక చాక్లెట్ మన ఇష్టం ఇక అంటే ఆ చాక్లెట్ ఇక వన్ టైమే అది కూడా కాకపోతే ఇక బానే ఉంది ఫస్ట్ టైం ట్రై చేశాను నేను ఇప్పటి వరకు ఎక్కడ తినలేదు అదిన్ను ఈ పవ్భాజీ రెండు తిన్న ఇక పాన్ పూరి అంటే ఇక రోజు ఇక వన్ వీక్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ తింటానే ఉంటా నేనైతే పానీపూరి అయితే ఫుల్ తింటా
మేం కూడా పానీపూరి ఎప్పుడన్నా మా పాప కొంచెం అన్నం తినలేదు అనుకో కా ఇది కట్లెట్ తేమ్మంటాను మా వారి తోటి
ఉహు
ఉహు
మేమైతే ఫుల్ ఇంకా డైలీ సాయంత్రం పూట వెళ్తానే ఉంటాను నేనైతే బజార్కి
అవునా ఉ మీరు మంచిగా ఇంట్లో ఉ ఉంటారు ఎంజాయ్ చేస్తారు
ఉమ్ మళ్ళీ అట్లాంటి అంటే మళ్ళీ దా ఆ
చిన్న పాప కదా బాగా చికాకు చేస్తుంది ఈ అమ్మాయి
ఎ అవును మళ్ళీ తర్వాత అంటే ఇ అ అప్పటిది వేరే ఉంటది ఇక ఇప్పు
అ అమ్మ ఏదన్నా ఎంజాయ్ చేయాలంటే పెళ్లి కా
కాకండి అందుకోసమే మ్యారేజ్ అయితే అప్పు వేరే ఉంటయి అన్నిగా ఒక్కొక్కది ఏమంటారు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి
మామూలుగ ఉండవు ఏదన్నా ఉంటే ఇప్పుడే చూసుకోండి పెళ్ళ అయ్యాకంటే అది కాని పని ఇగా
ఉమ్
అది జరగదమ్మా అంటారు చూడు అది జరగదమ్మా అదే
అదివాదమ్మా మీన్స్లల్లా వస్తుంది కదా
ఆ అదవ్వదామ్మా అని
ఉ
ఇగ అట్లనే మనం వాళ్ళ నమ్ముకొని పోయి వాళ్ళోట మనమోట ఇప్పుడు ఎటైనా బయటికి వెళ్తే ఏదైనా పట్టుకుంటే అది ఎందుకు అని అంటారు ఆ మళ్ళా నీ ఇష్టం అని అంటారు ఆడ నీ ఇష్టం అన్న మాటకు కట్టుబడాలనో అదేందుకంతమాట కట్టుబడాలనో అర్థం కాదు
ఉమ్ అంటే నాకలాంటి ప్రాబ్లమ్స్ అట్లా అంటే ప్రస్తుతానికయితే నాకంత ఏం ఉండదు అండి ఎందుకన్
ఇగ పెళ్ళయితే ఒక సంవత్సరం వరక్ కు బానే ఉంటది మనమడిగింది కొనియ్యడాలు ఏది కాలంటే అదన్నట్టు
సంవత్సరం అనేసి కాదు మేమంటే ఇప్పుడు నేను అంటే నాది ఇప్పుడు మ్మ్ నేను మాట్లాడిందయితే నాకైతే ఇప్పుడు చేసేమ అంటే మా ఇంట్లో ఏమో లవ్ మ్యారేజే నాది అంటే
ఏ హా
ఆ సెవెన్ ఇయర్సు
ఆ హా ఫస్ట్ ప్రేముంటే ఏం కాదు లేమ్మ పెళ్లి తర్వాత ప్రేమ అంటే అయినా ఉంటది చాలా మందికి భార్య మీద ప్రేమ లేని వాళ్ళయితే ఎవ్వరుండరు భయ ప్రేమ కంటే ఎక్కువ భయంతోటి ఉంటరు మగోళ్ళు కానీ భయాన్ని బయట పెట్టకుండా ఏదో కవర్ చేస్తారంతేగాని
మ్మ్ ఇగ నాకిగ మేమిగా అంటే ఎక్కడికైనా మేము వెళ్ళాలనుకుంటే ఇగా ఇంట్లో మా మమ్మీ ఇగా మాకం అంత ఏమనిపించదు నేనెక్కడికైనా వెళ్ళాలనుకుంటే మేము వెళ తిరుగుతూనే ఉంటాం ఇటు అటు అండ్ ఎక్కడికైనా షాపింగ్ వెళ్ళాలన్నా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇగ అ తను ఇక మా ఫంక్షన్స్ లలో వస్తనే ఉంటడు అంటే మా మమ్మీకి కొంచెం దూరపు అన్న కొడుకయితాడు ఇంక రిలేటివ్స్ ఏ కాబట్టి ఇక మేం ఫంక్షన్స్ల లలో కలిసాం అంటే కలుస్తాం ఆ ఇంకా మా ఇంట్లో అంటే ఫెస్టివల్స్ కయినా వస్తరు
ఉ ఉ
నే అంటే నేను బయట అంటే ఎక్కడైనా ఫంక్షన్స్లలల్లో కలుస్తా
మ్మ్
అట్లా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అక్కడ తీసుకెళ్తారు
ఉహు అవునా మంచిగ తీసుకెళ్తే బానే ఉంటదిలే కాని కొత్తమంది తీసుకెళ్లరు కదలాగా
హ్మ్మ్ మాకైతే అంతా ఏముండదు ఇగ మాకు
ప్రేమ ఎలా మొదలయ్యింది
హ ఎలా మొదలైందంటే నేను అంటే వాళ్ళది వేరె ఊరు నాది వేరే నేను అక్కడ మా అంటే అమ్మమ్మ వాళ్ళుంటారు కదా మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు అండ్ వాళ్ళ ఇల్లు కొంచెం దూరంలోనే ఉంటది
ఆహా
మ్మ్మ్మ్ ఇంగ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇక వాళ్ళ రిలేటివ్స్ కదా ఇగ వాళ్ళ తను వచ్చే టోడు ఇంక యాక్చువల్లీ మాకం అంత ఏం లేదు నేనైతే ఆన్ లైన్ లోనే మెసేజ్ మెసేజ్ లోనే
ఎక్కువ
ఎక్కువ అంటే అంత క్లోజ్ అయితాము మీము అనుకోలేదు
ఉనా
ఏదో ఇగ అట్లా అయిపోయి ఇగ అంతగా క్లోజ్ అయిపోయి ఇక మ్యారేజ్ వరకు మా ఇంట్లో కూడా తెలిసి ఒక ఫోర్ ఇయర్స్ అయితుంది ఇగ ఇప్పుడే ఎందుకు మ్యారేజు అనేసి ఆ అంటే కొంచెం ఒక టూ ఇయర్స్ ఆగమన్నారు అంటే మా మమ్మీ మె ఆగమని చెప్పింది
ఆహ
తర్వాత ఇగ మ్యారేజ్ చేద్దాం అనుకంటే వాళ్ళకి ఇగ కింద ఉన్నది సిక్స్ రూమ్స్ ఉంటాయి ఇగ అది వాళ్ళక్క వస్తే అసలు వాళ్ళ అన్నయ్యకి మ్యారేజ్ అయ్యి వాళ్ళ అన్నయ్యాకి ముగ్గురు పిల్లలు అది కింద వాళ్ళకే సరిపోద్ది ఇగ వాళ్ళ అన్నయ్య ఏమన్నారంటే మేము పైన ఇల్లు వేసిన తర్వాత మ్యారేజ్ చేస్తాం అనేసి ముందుగానే మాట్లాడి పెట్టుకు కున్నారు అంటే అది అంటారు కదా పూలు పండ్లు అది చేసి ఇగ అంటే ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత మ్యారేజ్ చేస్తామన్నారు ఇక అది ఇల్లు కంప్లీట్ అయిపోయింది ఇగ ఈ ఇంట్లో అంటే ఇప్పుడు చేయమన్నారు కానీ మా మమ్మీ ఏమన్నదంటే డిసెంబర్ అట్లా చేస్తామని చెప్పింది అంటే ఇప్పుడు వర్షాలు కదా
అవునవును
ఆ వర్షాలు మళ్ళీ ఇగ నాకు ఇప్పుడు సెట్ కాదు డిసెంబర్ నవంబర్ ఆ టైమ్ లో అయితే మ్యారేజ్ చేస్తా అనేసి అన్నాది